ఆ వినపడుతాందిరా
ఆ ఏమిచేస్తాండ్రు?
ఇహి హి ఏం ఉన్నది రా? ఇగో వీళ్ళు సైకిల్ చూడు చేతులు వదిలేసి తొక్కుతాండ్రు చిట్టీను
ఖుషి కదా మా చెర్రీ కూడా అసలు మస్తు ఇగ సైకిల్ అచ్చిందని అసలు రోడ్డు మీద పొద్దున ఐదు గంటల నుండి తొక్కుతాండు.
ఆ చేతులో వదిలేసి మరి తొక్కుత తాండ్లు వీళ్లు ఏం చేతారో గానీ ఎటు పోయిచ్చినవరా పొద్దున్న ఇవాళ
ఇగో పోలం కాడికి పోయినం అ కన్నీ పోయిన సారి పికిన కట్టేలు గిట్లు ఉంటే అంత చ గట్టి మీద ఉంటే కాలవెట్టాచ్చినము
ఆ
అయితే ఆ ప్రవాకరోల్ల ఇంటికాడ అంత గడ్డి అదంత తీసుకపోయి అక్కడ అది పోత్తరు కదా కాలువ ఆ సత్తా
ఆ ఆ
ఆ అక్కడ అవి ఉండే సంచులు చింపినాయి సిమెంట్ సంచులు గిట్ల
ఆ
అవన్నీ తీసుకపోయి పోశినం కాల పెట్టిన
ఉమ్ హు వాళ్ళ ఇంటి దగ్గరే నారా మీ చేను
వాళ్ళ ఇంటి దగ్గరది ఏం కాదక్క వల్ల చేను దగ్గర చేను
ఆ తెలుసు నాకు అంటే ఒక్కటి ఇక్కడ మెయిన్ రోడ్డుతే తెలుసు నాకు
గక్కడ కాదు అట్ లోపలికి పోవాలి కొద్దిగా
లోపటికీ పోవల
ఆ
ఆహా
ఏ కర్రె కోడిచ్చినమ్మా పొలం
ఆ
పోలం సినన్నల్ల పొలం నింబరుల కృష్ణ బాబాయి ది అందరిది కలిసే ఉంటది. ఇటు ఆ అందరి గెట్లు అన్ని కలిసే ఉంటాయి.
ఆహా
ఈ ఎస్ఐ పెద్దనాన్న వోలె సెల్లే లేదా ఆమె పేరు ఏం పే రో ఉండే ఆ సరేనా పెద్దమ్మాది
ఆ
ఇగ మాయి అన్ని ఒక దిక్కుంటాయి ఆ వాకిలల్లో ఇరవై ఎకరాలు అటు ఉంటాయి బా అటు కాలువ చెరువుదాంకా
అవునా
ఆ
ఉహు
నీకు ఇటు తెలివది కావచ్చు ఎక్కువ పొలాలు
నాకు అటు సైడ్ ఎక్కువ తెలువదు రా మాకళ్లేే తక్కువ ఇంకా మాకల్లే ఇప్పుడు పోబట్టి అని తెలుసు తెలుస్తాన్నయి లే ఇటు సైడ్ తెలుస్తాయిలే కానీ అటు తక్కువ నాకు
అంతా అంతే
శోభక్క కొల చేల వరకు వెలుస్తాయి.
రోడ్డు మీద ఉండే సరికి శోబొక్కలది త్త తెలిసింది పత్తి గింజలు నాటినవా
ఆ రోజు బుధవారం నాడుతిమి కదా
ఓ అయ్యా మాది కూడా బుధవారం నా
అరే ఒక్కలు మొక్కలు చేయలే ఒక్కలి వర్షం ఒక్కళ్ళీ చెలకల లేదట వర్షం ఒక్కొకడ ఉన్నాయట మరి మీ చేలకల చూసుకున్నర
ఎమ్మో నేను బోనే వోలె ఇంగా మేము
ఉ
ఎవ్వరం బోలే
కొంచెం మెత్తగున్నంట రాధికక్కోళ్ళ చెలకల్లి
ఆ ముూలు ఎతు ఆ
నాడితే అటుకొద్దు ఆ రాల మాట కల్లి ఇటు చే అక్కోలై తోటకాల చేలు ఉన్నాయిగా
ఆహా ఇడు తోటకెల్లా ములుకెల్లి ఆహా నిం మొన్న రాత్రి ములుకు కెరిటు వాన పడ్డదక్క వానా రోడ్డు మీద
అదే మామూలుగా పడ్డది రా ఒక జల్లు
ఇటు అసలు తుప్పురే కదా ఇంకా కొంచెం అటు ఎక్కువ పడ్డదంట
ఆ అదే మామూలుగా ఉన్నది లే జల్లు మీ ములుగు పోయినాం కదా ఆ రోజు ఫంక్షన్ కి
అదే శివమ్మ కూడా ములుగుల్నే ఉంటాంది కద రోజు అంటాంది ఆరున్నార ఆ టైంలా మంచినే వడ్డదే ఇటు అంటంది
ఉమ్
ఆ అదేం గిరాకీ మంచిగానే అయితంది పాపం
చల్లు వినోదత్త పెడుతాండే ఆమే అమ్ముతాండే మంచిగా
ఆ చికెన్ పచ్చడా అల్లం పచ్చడ
అన్నీ పెడుతంది
అది హ ఉన్న ఏమీలే ఇంట్లోనే ఉన్నది రా ఎటు పోతది ఏం పని ఉన్నది
ఆ ఉన్నదా
ఏం పని ఏం పని
గి లక్ష్మ రెడ్డి కోడలు కోడుకు పెళ్లి చేసుకున్నాడు కదా
ఏ లక్ష్మరెడ్డి కొడుకు
బోటి మీద లక్ష్మా రెడ్డి త్రాగి తిరుగుతాడు చూసినవా
కొలేదంట్ర
ఉన్నది అమ్మాయి
అమ్మాయి లేదు వెళ్ళిపోయిందంట తీసుకపోయి వదిలిపెట్టొచ్చిండంట కూడా
ఏ ఇప్పుడు లక్ష్మ రెడ్డి కూడా అడుగుతే అంటే పెళ్లి చేసినవ్ అది దాని మొన్న చేసిరంట పది రోజుల జిత్తు పెళ్ళి అప్పుడే చేసిరంట
అరే మేము నిన్ చేసి వెళ్ళిపోయింది అమ్మాయి లేదని చెప్తా అంటే ఒక పక్క నేను వదిలి పెట్టోచ్చినా ఒట్టిదే పెళ్లి కాలేదు ఏం కాలేదు అంటరు
కాదక్క అయిందాట అమ్మాయి ఉన్నది ఇప్పుడు కూడా ఎవరసాయన మందే ఉన్నారు ఇంట్లో నేను అటేగా వచ్చింది.
ఆ అటునుంచే వచ్చినవ్ కదా
ఉన్నరు చాలా మంది ఉన్నారు. ఆ ఈ మన వల్ల పెద్దమ్మ కు చెప్తాండు పెళ్లి అయింది. ఏం చెప్ మొత్తం చేసుకున్నారు అలా నానా సార్ అంటే ఎవరో
అవునా ఉహు
చేసుకున్నాడట
ఆహ కాదా ఇప్పుడు పెళ్లి చెత్తే మళ్ళా ఆయన బిడ్డ పుడుతు ఇద్దరు ఆడుకోచ్చు అక్కాచెల్లెలాగా
జింతా తన్నదా పోలే
అదేలే
ఉ
నేము అడిగితే ఒక రోజు కాలేద అని చెప్పింట్రా. ఆమె అడిగిన నేను ఒక రోజు అడిగినా మీడ చెట్టుకింద కూసొని.
ఏయవో లక్ష్మ రెడ్ని అడిగిర
ఏ ఒట్టిదే వాడు పెళ్ళ ఎన్ని చేసుకున్నాడో నా తెలివదు తెల్వదు అనుకుంట పోయిండు.
ఇప్పుడు మాన వల్ల పెద్ద మా ఇంటి కాన్నా అడిగింది. మేం పొలంకరు ఒ ఒక ముందు పొద్దుగాలని వత్తె అడిగింది. ఏందిరా పెళ్లి అయింది. అంటే అయింది చిన్నమ్మా అన్ని చెప్పిండు. ఇవరు సార్ బిడ్డ అది ఇదాని అటు పొలంకల్ నడుస్కుంట పోతాంటనేవో ఇద్దరు ముగ్గురు ఉన్నరు. పిల్లున్నది
ఆ
న్నారు
అవునా
అంటే వాళ్ళే అని తెల్వదు. ఉన్నడైతే ఉన్నారు ఈనని చేసి చెప్పిండు. ఆ
ఉన్నది కావచ్చు అయితే
అనకే అదే అంతారు
అ
ఇంకా అనేష్ తిన్లేదు అక్క ఇప్పుడే వచ్చి స్నానం చేసి కూర పోయ్యి మీదేసిన
ఆ
ఉ
మంచిగుందా మటన్ మరి
బానే ఉంది
మంచిగా మీ పింది కదా
ఆ మీ చెప్పిందే కదా ఏందో మరి అనుకోకుండా పోసిండు ఉంచుతా ఇప్పుడు పోయా పండుగ వరకు వత్తా
ఉ మీ మాకు మాగ్గూడా తెల్వదు పొద్దు అ చూస్తా అంటే ఏందో వీళ్ళందరూ వత్తాన్నారు. అనేసరికి అప్పుడు చూసినామా కొత్తానట్టు అనుకున్నాం ఇయాల.
సరే సోలే సురేష్ అకు మాకు ఉషలో చెప్పిపోయిండు
ఆహ ఉ
అరకిలో తీసుకున్నా ఇకచ్చి ఇంటికాచ్చి చెప్పిండు కదా అని ఒక అరకిలో తీసుకున్నా.
ఆ
ఇల్ కిలా కిలకిల కిలా వెయ్యి అంటగా
కిలోకి వెయ్యంట అర కిలో ఇచ్చిండా మరీ
పిల్లల్లేరు ఒక్కడే ఉన్నడు ఐదొందలే అయితా అంటే సరే తీ
ఆ ఇంగ అమ్ముల్ లేదాయే మీరు ముగ్గురేనాయా
ఆ ఇగ
ఊమ్
ఆల్లే ఐదు వంద ఐనిది వందలు అయితే తీసుకున్నం గానీ
ఆ
కిలా యాభై రూపాలంట మంచిగనే ఉన్నది గాని కూర
మంచిగనే ఉందా ఉహు
అమ్ములు వొయింద హాస్టలుకు
పొయింద్రా
ఊహు
ఉన్న వొయింది మొన్నగా నిన్న పొద్దున
ఊహు అదే మేన్ గుడా బాసర సిరి వెట్టుకుంటిమి రాకపోలే రాలేదు మా గూడా పిల్లలక్ అసలే ఎవరికన్నా
ఇక్కడ వెంకటాపూర హాస్టల్ మంచిగుందా మరి
ఆస్టల్ మంచినే ఉన్నది గానీ లోపలికి ఉన్నదక్కా అన్ని చేలే ఉన్నాయి ఇంగ ఇట్టనే ఈ ఆశ్టల్ లెక్కనే మొత్తం చేలే ఉన్నయ్
పుట్టూ చేలే ఇగా
ఆ చేలే ఉన్నయ్ కాపోతే ఆడ ఊరు గూడా ఏం లేదు ఒకటి వెలుగు ఆపీస్ ఉన్నది ఒకటీ పోలీస్ స్టేషన్ కొ దగ్గరలో ఉన్నదీ వేలుగు ఆపీస్ ఉన్నదీ కాపోతె తేరా రైతు అదుందీ వ్యవసాయం ది దేందో ఉన్నదాడ
ఆ అగ్రికల్చర్ ఆఫీసు గావచ్చు ఏమన్న
ఆ అగ్రికల్చర్ అన్లేదు ఏందో అన్ని ఏసిరు అన్లే మరి ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు గానీ ఆవ్ అదైతే ఉన్నది అక్కడ
ఆహా
ఇగ అంతే ఆ మూడే ఉన్నయ్ ఇంగవ్ ఎవరు లేరు అంత పొలాలే ఉన్నయ్
అవునా
కాపోతే బస్సు పోంగ రాంగ ఆపుతాండు
ఆహా ఆపుతరా అక్కడ
వెంకటాపురం దాటి కొద్దిగ ఒక్క పారా మూడు కిలోమీటర్లు వోవాలె
ఊహు
తాండు బస్సు తేజి అంటే స్కూల్ బోర్డు ఉన్నది ఆపుతాండు
ఆహ పిల్లలలకు అట్లనే ఉండాల్రా సెంటర్లో ఉండొద్దు కాలేజిలు మరి
కానీ ఇ ఆ మనకి ఇక్కడ మన ఊర్లో బయటకి ఉన్న గూడా కొంచెం మనకు అలవాటు అయినట్టు ఉన్నది అది కొద్దిగా ఆ బయటకు ఉన్నది
ఉ హు అట్లా దూరం ఉంటేనే కాలేజీలకు మంచిది పిల్లలకు కూడా
ఓ మస్తు చెక్ చేసిర్రు అసలే ఏం తెచ్చారు ఫోన్లు గిట్ట తెచ్చిండ్రా అది ఇది అన్నీ బట్టలు దులిపిండ్రు
ఉ
ఇక్కడ అంత చెకప్ అక్కడ ఎంత చెకప్ చెయ్యకపోయేది
ఉ హు
అక్కడ ఇంట్లో దులిపి పెట్టింది బట్టలన్నీ
ఓ
బానే స్టిక్ ఉన్నది కాని మరి ఆ పేరెంట్స్ అత్తా అంటే తండ్రులకు ఆలో లేదంట ఆడోళ్ళకే లోపలి పోయే ఆలో ఉంటదంట
ఆహా మొత్తం లేడీసే కదా అక్కడ హాస్టల్ అందరు ఇంగా
మొత్తం లేడీసే
అందుకని అట్లా పెట్టినట్టున్నారు రులు
మీ సౌమ్య ఉండే అదే సరళక్క బిడ్డ
ఆ అమ్మాయి కూడా దాంట్లోనేనా
ఆ ఇప్పుడు అయిపోయింది సెకండ్ ఇయర్
సెకండ్ ఇయర్ కూడా అయిపోయిందా
అయిపోయింది మళ్ళా గీ సూ సూరెడోల్ల బిడ్డ ఉన్నది ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఇప్పుడు
ఆ
ఈడ అంతకుముందు మిషిన్ కుట్టకపోయేదా ఊరి బయట
అదే తెలుసురా ఆ
వాళ్ళ పెద్ద బిడ్డ చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఉంటది ఇక్కడ అయితే పెద్ద బిడ్డ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అంట ఇప్పుడు
ఆహా
ఉన్నదల్లా
ఉహు
మన ఊరోళ్ళు ఎంత మంది పది మంది అనుకున్నారు
ఆ
ఏ మా వోళ్ళిద్దరిప్పుడు ఇప్పుడు లంబడోళ్లు వాళ్ళు నా ముగ్గురు భవిత అదే ఆ అంజిరెడ్డి మనవరాలు
అబ్బా
మళ్ళా ఈ రవణ పిన్ని మనవరాలు
ఆ
ఉన్నారు ఓ పది మంది
ఉ
అయిందా అక్క
ఆహా
ఆహా
అదే ఆగిపోతదిలే మాట్లాడు
అ వాళ్ళే ఉన్నా ఉన్నరు ఆ అంజిరెడ్డి మనవరాలు ఏమో మొన్న పోయింది
ఆ
ఏ వీళ్ళేమో ఈయాల్ నిన్న పోయిండ్రు రేపు లంబాడోళ్ళ పిల్ల పోతదట
అవున ఆ ఆ అదే తెలుస్తాది ఆ
వాళ్ళు రేపు పోతారంట
మంచిగా ఉందంటాన హాస్టల్ మరి అంతా అక్కడ ఫుడ్డు అన్నీ
ఆ అడిగినా అక్క బానే ఉంటాది రా బాగానే ఉంటాది అంతే అంటాంది
అవ్
ఈ హాస్టల్ ఏ ఇక్కడ ఉన్నట్టే ఉంటాది ఇంకా మనం అలవాటు చేసు పోవాలి అంటే అందులో అరవై మంది ఆ మూడు వందల మంది కదా ఇంటర్ ఫ ఫస్ట్ ఇయర్ ముప్పై ఐదు మంది సెకండ్ ఇయర్ ముప్పై ఐదు మంది
ఓహో తక్కువే
మ్మ్
పిల్లల స్ట్రెంత్ ఎంత కోనేనా ఎంతమంది ఉన్నారు
స్ట్రైంత్ అంతే ఇంకా డేబ్బె మూడే
డెబ్బై మందేనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కలిపి
మ్మ్ హ్మ్
నాయమే మరి తక్కువ మంది పిల్లలు కదా రా మంచిగానే ఉంటాది ఫ్రీ గా ఉంటాది మరి లెక్కన
అదే అని అందుకే చూత్తాన్నం
అదే మరి ఎక్కువ మంది ఉన్నకాడికంటే తక్కువ మంది ఉన్న కానే నయం
అదే